బాగున్నారా అండి.
ఆ బాగున్నా అక్క మీరు బాగున్నారా. ఉం ఏం చేస్తూన్నారు. ఏం లేదక్క వంట చేస్తున్నాను మీరేం చేస్తున్నారు.
మేము వంట చేేసి ఇప్పుడే ఊరికనే ఉన్నాం అక్క.
ఆ హుమ్ ఏం వంట చేసినారు మీరు. డు అన్నము ఆకుకూర పప్పు మేము ఆకుకూర‌ పప్పే అక్కర్ ఈరోజు. ఏమా ఏమా. కురేష్నాల్. ఈరోజు. మెంతి ఆకు అక్క చిన్న గుంటుందే అదే అక్క మీరు మేము ఎరగగొండాకని దొరుకుతుంది
అంటే పెద్దగ ఉంటుందా అక్క ఆకు
ఉంటుంది కొంచెం ఎర్రగా ఉంటుంది ఆ అధి వేస్ట్ చేసినవ్ అంట దొరుకుతా ఇక్క ఇక్కడ అంగడ ఉందా అక్కడ దొరుకుతాయి ఇక్క మీరు తెచ్చుకుంటు ద మేము కూడా అంతే అక్కప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి మా ఊర్లోక వస్తారా కాయగూర్ల వారు వారానికి రెండు సార్లు వస్త అవుండి ఇ ఇక్కడ శుక్రవారం ఒకసారి సోమవారంసారి స్తారా ఆన్లైన్ లు హ మేము ఇంటి దగగర కొస్తాడక్క రోజు కాయన బండ్లో వేసు ని దుబ్బుకుంటా కూరలు మొత్తం కాయగూరలన్నీ దొరుకుతాయి వస్తాడు లేదంటే ఇక్కడ మాంటి దగ్గర చిన్న అంగిడు ఉందా ఆ ఎంగింట్లోనే తీసుకు కుంటాం మేము
అవునా అంటే
అంటే సరుపులు ఇట్లాంటివి షాపుల్లో తీసుకుంటారా అ మా ఇలా మాటకు వెళ్తాం అక్క మాట ఉంది మాకు ఇక్కడ ఆ దగ్గరే అక్క మాకు బా నా పడద అక్కడైతే అన్నిీ ఒక చోట దొకు అ అందు అనేసి మేము అక్కడే తీసుకుంటాము అంటే నెలకు సరిపడేదట్లు తీసుకుంటారా అ నెల్లలకు సరిపడేదట్లే తీసుకుంటాం అక్క నెళ్లలకు సరిపడేద అట్లా పిల్లలు స్నాక్స్ మనకి మనకి ఇంట్లోకి ఇంట్లోకి మన సరుకులు అట్లా కొన్ని కొన్ని తీసుకుంటాం నెలకు సరిపోయ తీసుకుంటాం సర్ఫ మామూలుగా మన - ఉప్పుు దినుసులు అవన్నీ తీసుకుంటాం అంటే ఇప్పుడు వాళ్ళ చోట్ల అయితే కొన్ని ఇట్లాంటి ప బలు ఇలాంటిన్నీ ఆ ఎల్లోన్నా ద దొరుకుతా ఇక్క ఎవరన్నా పండిస్తుంటారు కదా అక్కడైతే వాళ్ళ పండిత్ ండ ఒకటి దొరుకుతాయి వాళ్ళకి మేమైతే ఇక్కడ ఉ అంటా మొక్క మేము పల్లేటూరులో గోనేసి టీలో ఉంటా అవునా మీరు పల్లెటూరులో ఏ రూజ అయితే అన్ని తీసుకోవాల్సిందే కదా ఆ అవును అక్క ఏ టు జెడ్ తీసుకోవాల ఆ అయింది అక్క మీరూ తిన్నారా
ఇంకా లేదక్క తినాలి లేటే టూకి అట్లా తింటాము
చేశాను ఇప్పటికైతే ఇంకా తినలేదు ఫెస్టివల్స్ బాగా జరుగు ఫెస్టివల్స్ అన్ని బాగా జరుపు కుంటార మీరు ఆ బాగా జరుపుకుంటాం అక్క మేం బాగా జరుపుకుంటాం అక్క సంక్రాంతి ఉగాది దసరా అన్నీ బాగా జరుప్ కంఠం అక్క అంటే మేము ఒక్కొక్కరికి ఒక్కొక్క పడుగ ఉంటుంది కదా అవునక్క అట్లా మీకు ఏది అక్క మాకైతే ఉగాది నే
ఉగాది నే నా
ఉగాదినే నా మీకు కూడా మెయిన్ ఎందుకంటే అది మనకి సంవత్సరంలో వచ్చేది ఆ మొదటి పండగగదా మొదటి పండుగ కొత్త పండుగ అట్లా మనకి ఎట్లా చేసుకుంటారు అక్క మీది ఉగాది పండుగా ఉగాది పండుగ మామూలుగా అయితే ముందు రోజే మొత్తం మన్ని ఇల్ అంతా శుభ్రం చేసు ఉంటాము ఇల్లంతా శుభ్రం చే కుని వాకిన్లన్నీ మనం అలుక్కుంటాము అదేమంట ారు హౌదీ అలా ఆ కల్లాబ్ి చళ్ళు తాము అట్లా అంతా చేసి కదా చేసుకునేకి మాకు ఇంట్ ముందు ప్లేస్ ఉందా అందుకనే మేము చేసుకుంటాం అనమాట ఎందుకంటే మనం మర్చిపోం కదా మనం మేం పెరిగినదంత పల్లట టూర్ లోనే అనమాట అవునువును మరిచిపోలే కదా అంటే టౌండల్లో అయితే ఇప్పుడు పౌడర్స్ వచ్చినయి కదా పేడ కాకుండా ఆహ్ అవునువును దంలా మీదకి వేస్తారు కదా మేము అయితే రెండు మిక్స్ తమ అకా పాడనను తర్వాత అది పౌడర్ రెండు మీ మిక్స్ చేసి ఆ చల్లుతాము కొంచెం బాగా యెల్లో గ కలర్ బాగా వస్తుంది బాగా నింపుగా కనిపిస్తుంది అనేసి తీసుకుని చల్ల అవును అందుకు స్తాము మందేగాక మనకి ఆ పడ అలుకుతే ఇంటి ముందర మంచి పాజిటివ్ ఎనర్జీ జ్యోస్ స్తుంది మనకి బ్యాక్టీరియాస్ ఏం రావు అట్లా ఆ పసుపు కూడా పసుపు ఆ ఆవు పంచిత్తము తీస్కొని ఆహ్ చల్లతం అక్క చల్లతం ఆహ్ చాలుకుంటాం మామూలుగా మనం ఇల్ంతా మొత్తం డీప్ క్లీన్ చేసుకుంట అవునువును అట్లా చేసుకున్న తర్వాత మనం ఆవు పంచతం లో కొంచెం పసుపు వేసుకొని అట్లనే కొంచెం పచ్చ కర పూరం అనే దొరుకుతది మనకి మన మామూలు కర్పురం కాదన్నమాట హారతి ఇచ్చేది కాదు అది పచ్చకర్పురం వేరు ఆ ఆ మనకి ఎక్కడనా పూజా స్టోర్లలో అడిగితే ఇస్తారనమాట
ఆ
అవి బాగా దొరుకుతది అది కొంచెం వేసుకొని చేస్తే మంచి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు అవున అక్క ఆ మీరట్లా చేస్తారాక్క ఆ చేస్తామా మేము ఉగాదికి అయితే చేస్తా తంబాగాట్లా డీప్ లేను లేదంటే వారానికి ఇంకోకసారి మనం మాములుగా బండాలు గడుకుంటాం మన్మధ అవును బ ఉప్పును పసుపేస్తారంటగా అ పసుపు ఏస్తా తాము ఉప్పు పసుపు పచ్చ కర్పూరము ఏసి బాగా కడు కడుగుత అన్న మాట అంటే మీరు ఇది బయట ఇవి దొక్కుతాయి కదా ఆల్ లిక్డ్ అట్లాంటివి అ తక్కువే ఆ అవి పెద్దగా వాడము ఎప్పుడన్నా ఏదన్నా బనూల్ చానా మసీపోయినాయి అనిపిస్తే అప్పుడే మనం తీసుకొని చేస్తాము ఆ డేటాలు దొరుకు తదిగా డే డెటాల్ మనకి ఆ ఆ లిక్విడ్ యూజ్ చేస్తాము పిల్లలు అంటారు కాబట్టి చాలా బెటర్ కదా అక్క ఆ బెటరె అక్క పిల్లలు ఉంటారు కాబట్టి ఇది మనకి బాగు ఉంటున్నది అవును అ ఏస్తే కూడా అదే అక్క వాడేది ఆ డటాలైజ్ చేస్తే పిల్లలకి సేఫ్ గా ఉంటారనేసి ఒక నమ్మకం అంతే అవును అక్క ఉ ఉగాది గురించి అడిగినర్ కదా అంటే బట్టాల్లో వేస్తారు కదా ఆ బట్టలలో కూడా వస్త తమ క్కవా బట్టలలోకి వేస్తాము ఏమైనా చిన్న చిన్నగా ఉండంగ పురుగులున్నీ పోతాయి బట్టలగు కూడా ఏం స్మెల్ ఉండవ్ గా అక్క అ హా ఏం ఉండవ్ అంటే ఉగాది పండ కి మీరు కొత్త బట్టలు తెచ్చుకుంటారా ఆ తెచ్చుకుంటం అక్క ఉగాది పండకి అందరికి తెచ్చుకుంటాం ఇంట్లో అందరిక తెచ్చుకుంటా లేదక్క మాములు చీరలే. మ్మ్ చీరాలే కొని కొని తీసు కుంటాం
అవునా
మ్మ్ అవునక్క మామూలు చీరలే మళ్ళీ పిల్లలకి బట్టలు
ఆ
కుంటము ఇంకా ఆ రోజు ఇగ లేద ఎప్పుడన్నా ఒకసారి ఏదన్నా తిరుపతికి వెళ్తామా మేము అట్లా ఏదైనా శ్రీశైలం శ్రీశైలం కి వెళ్ళినప్పుడు గాని లేదంటే షిరిడి బాబాకి వెళ్ళినప్పుడు గానీ
ఆ హా
ఇట్లా ఏమన పట్టువి తిస్ కొని ఎళ్తము ఇక మాములుగా ఫెస్టివల్ కి అయితే, ఆ షిరిడీకి ఎళ్ళింటిమి అక్క మేము. ఆ షిరిడీకి ఎళ్ళింటిమి అక్క ఆ ఎల్లినాము వన్ మంత్ బ్యాక్ ఆ మేమైతే రిజర్వేషన్ చేసుకొని ట్రైన్స్ కి వెళ్ళింటిమక్క వన్ మంత్ బ్యాకే బుక్ చేసుకోవాలా ట్రైన్స్ లో బుక్ చేసుకొని ఆ లేదక్క మనకి ఈ రోజు నైట్ ఎక్తే మర్స్ ఆ తర్వాత రోజు రెండు, మూడు అయితుంది అ క్క ఆ అట్లా మన్కి దా ఆ వన్ డే బడుతది అక్క షిరిడికెళ్ళాలం ఆల్మోస్ట్ మ్మ్ అ ట్రైనే ట్రైనే అట్ల అక్క ఎందుకంటే మనం కి ట్రైన్ ప్రతిచోట ఆగి ఆగి ఎల్తది కదా. అందుకనేసి మనకి ట్రైన్ అయితే లేట్ అయితుంది. మామూలుగా మన ఓన్ వెహికల్స్ ఉంటే, అవే మన సొంతంగా ఏమైన్నా ఉంటే ఆ వాహనాల్లో ఎళ్ళితే మనకీ ఇ త్వరగా ఎళ్ళొచ్చు అనమాట
అవును
ఆ అవునక్కా పిండి వంటలు ఉగాదికి మేము కర్జీకాయిలని చేస్తామ క్కా తర్వాత కారం చుట్లు చేస్త్
ఆహా
ఆమ్ అత్రసల్ చేస్తామ క అరిసెలంటారు కదా అవునా జేస్తామక్కా
అంటే ఓలిగలంటారే అవి చేయరా క స్వీట్
గలు అప్పుడు జేసుకుంటామక్కా మామూలుగా ఉగాది ముందుకైయితే పిండి వంటలు ఇవి జేస్త ఉగాది రోజు అయితే ఆ ఉగాది రోజు యెతే భక్షాలు ఓలిగలని కూడా అంటాము ఆ ఓలిగలు జేస్తాం తర్వాత అన్నం పప్ప్ ఓ రసం చిత్రాన్నము ఆ తర్వాత ఆ బొస్తారక్క బంధువులు
మ్మ్ అంటే ఇంగా అదే కదా పెద్ద పండుగ
ఆ అవునక్కా అప్పుడు అందరికి హాలిడేసేస్ స్టార్ట్ అవుతా ఉంటాయి కదా అందుకనేసి పిలుస్తామనమాట ఎవరైనా వస్తారు లేదంటే లేదక్క హ్మ్ మీరు బాగా ఏ పండగని బాగా జేస్ మాకైతే మెయిన్ అయితే దీపావళి అక్క నోములుంటాయి అవున్లేండి అవున్లేండి అవున్లే ముందు రోజు నరసింహ స్వామి కనుసైగ చేస్తారా ముందు రోజు నుంచి. స్వామి వారిని ఊరంతా ఊరేగిస్తారు. ఇంకా నైట్ అయితే ఇంక్కడే గుడి దగ్గరే భోజనాలు ఇవన్ని రెడీ చేస్తారందరికి ఊరందరికి.
ఎ
ఆ అవున్లేండి. ఆహా అంటే మీరు నోములప్పుడూ, అంటే భోజనాలు పెడతారా అందరికి అక్ అంటే నోముల్ అంటే ఎవరికెక్ క్క పెట్టేది నోముల్ ఏదేవుడు అమ్మా వారికా అమ్మవారు చేసుకుంట్
అవునక్కా
ఆహా అవునులేండి అంటే మీకీ నోములూ మీ పాత తరం నుంచి వస్తున్నాయా మీ ముందు తరం నుంచి. అంటే మీ పెద్దవాళ్ళ నుంచి వస్తున్నాయా వాళ్ళు మీకి చ్చిన్నార నోములైతే నేను కూడా విన్నాను నోములు గురిం ఆ విన్నాను. అవున్లేండి. మీరు అమావాస్యకి చేసుకుంటారేమో గదా. అవునండి ఆ చూసినాన్నక్క టూ టైమ్స్ అట్ల చూశినాను నేను నేనైతే పున్న నోముల్కని చేస్
ఆహా, అదే మా సైడ్ అయితే కిర్ దీపావళి అంటారు అక్క దాన్ని.
అవున్లేండి పున్నానికి నోచుకునే నోమునీ కిర్ దీపావళి అని అంటారు. అప్పుడు మీరూ ఆ షాపింగ్స్ అట్ల చేస్తారా.
ఆ దీపావళికి అయితే ఖచ్చితంగా అక్క మాకు అదే మెయిన్. నోములు ఉంటాయి కదా
తీకుంటారా మీరైతే అవున్లేండి అవున్లేండి అక్కా అవున్లేండి ఆ అంటే మరీ మీరూ పూజ అయిపోయిన్ తర్వాతా వాయనాలు ఇస్తారా పెద్ద వాళ్ళకి ఎవరికన్నా ముత్తైదువులకీ అట్ ఆ ఒక ఐదు మందికి అట్లా ఇస్తామక్క ఆహా వాయనం అంటే ఏమేమి ఇస్తాం
పసుపు కుంకుమ జాకెట్టు పం
పన్లు గాజులు ఇస్తాం అక్క పూలు ఇస్తాం తారు ఉ అవుండి అంటే సాయం లేా అవు అంటే సాయంత్రం పూట చేస్త తరం